హలో హలో సూ వస్తుందా అండి వాయిస్ మీకు ఆ ఇ కా బ అ ప
హలో
వినిపిస్తాండి మీ వాయిస్ చెప్పండి వినిపిస్తుంది
వినిపిస్త మీరే మీరు ఏ టాప్ టాపిక్ గురించి మాట్లాడాలీ అని అనుకుంటున్నారంండి
న నేనా అండి ఈరోజు మనము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి టాపిక్ గురించి మాట్లాడలి ఆనుకుంటున్నానండి
ఏ పుణ్యక్షేత్రం మీరు వెళ్ళారండి రీసెంట్గా
రీసెంట్గా మేము వెళ్ళిన పుణ్యక్షేత్రం అండి అరుణాచలం అండి
అరుణాచలమ
అవున అండి బక్
అడి పద్నాలులో వెళ్ళారా అండి లేకపోతే ఆటోలనా
లేదండి అరుణాచలానికి మేము గిరి ప్రదర్శన చేసాము పద్నాలుగు కిలోమీటర్ ను అది మేము ఎప్పుడు స్టార్ట్ చేసాం అనుకుంట న్నారంండి మీరు
స్టార్ట్ అంటే ఏమో అండి మీరే చె అ
మేము రాత్రి రెండు గంటలకి స్టార్ట్ చేసామండి చల్లటి స్నానం చేసి ప్రదక్షిణ అనేది అక్కడి నుంచి ప్రారంభం చేసాము గుడి దగ్గర నుంచి
అవునా అండి మీరు ట్రే ట్రైన్ లో వచ్చారా అండి బ స్ లో వచ్చారా లేపోతే కార్లా
ఊడి ట్రైన్ లో వెళ్ళాం మండి. ఎందుకంటే ట్రైన్ అనేది కొంచం జర్నీ కూడా మనకి సేవ్ అవుతుంది. వెళ్ళినట్టు గూడా తెలీదు అని ట్రైన్ కేళ్ళాంమండి. మేము
ఓహో అక్కడ ఇంకా అరుణాచలం వెళ్ళాకా ఇంకా ఆ
ఏంటండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి
హలో
చెప్పండి వినిపిస్తుంది. ఎలా అంటే మేము అక్కడ వెళ్ళాక గిరి ప్రదర్శన అని ఉంటుందండి స్పెషల్ గా అయితే. గిర్ అరుణాచ్ చలంలో
వాయిస్ బ్రేక్ అయితుంది
ఇప్పుడు వినిస్తుందా అండి. గిరి ప్ర్రదేశ్ పద్నాలుగు కిలోమీట్ టార్లో నడవ అంమాకడా అట్నా చిన్ చ్ ఒక్క కిలోమీటర్ కి ఒక్కొక్క దేవుడు ఉంటాడక్ అక్కడ మొత్తం పద్నాలుగు దేవుళ్ళు ఉంటారు. వాయులింగం, అగ్నిలింగం
వావ్ అంటే శివుడికి సంబంధించ్
అవునండి అన్నిశివుడిక్ కి సంబంధించిన రిలేటెడే పద్నాగు కిలోమీటర్లు, పద్నాలుగు దేవుల దర్శనం అయిపోయాకనే. ఆ అర్నచలేశ్వరి దర్శనం చేసుకున్నామండి.
ఓహో మీరు చానా గ్రేట్ అండి. పద్నాలుగు కిలోమీటర్ అంటే మామూలా అండి.
అవునండి. అంత ఈజీ కాకుండా మేము ప్రదర్శన అనేది రాత్రి రెండు గంటలకి ప్రారంభించి. అలా మా మొత్తం మార్నింగ్ నైన్ తర్వాత మేము దర్శనానికి రీచ్ అయ్యామండి.
వామ్మో అంత సే పా అండి
అవునండి గిరిప్రదేశ్ నా అలా మళ్ళీ చేసినట్టు కూడా అనిపిలేదండి. అక్కడ చాలా లేదండి. మా కుటుంబం అంతా వెళ్ళాము మా పిల్లలు కూడా గిరి ప్రదర్శన చేస్ సారు
చానా గ్రేట్ అండి. గిరి
థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడ కేళ్లారండి.
మేమా అండి. మేం రీసెంట్గా పోయిన ఇయర్ అయితే. అయితే మేము షిరిడీ వెళ్ళామండి.
షిరిడి మీకు ఎక్కువ ప్రదే ఏ పుణ్యక్షేత్రాలు వెళ్తారండి ప్రేయమైనవి.
ప్రేయమైన. నో అండి తిరుపతి అండి.
తిరుపతి అంటే మీకు ఎక్కువ ఇష్టమా అం
ఆహ్ ఇష్టము అండి.
ఓకే అండి. సరిగా మిషొ ఎలా వెళ్తారండి తిరుపతికి.
ఎక్కువ శాతం ఏమైతే మేము ట్రైన్లోనే వెళ్తామండి.
ఓకే అండి ట్రైన్ కి వెళ్తారా అండి అంటే ట్రైన్ ఇక్కడ నైట్ ఎక్కుతారా.
ఆ నైటే. ఇస్తామండి ఎందుకంటే. అంటే పడుకొని జర్నీ కాబ కాబట్టి వెళ్ళినట్టు అను అనిపియ్యదు కదా.
అవునండి పడుకోవచ్చు ఇంకా. మార్నింగ్ అయితే దిగొచ్చు దిగినాంక తెలీదు అట్లా మనకి. జర్నీ చేసినట్టు ట్రైన్ లో అయితే.
టెంపుల్ కూడా వెళ్ళామండి.
ఏంటండి గోల్డెన్ టెంపుల్. ఓకేవుంచున్నవ్. గోల్డెన్ టెంపుల్ దగ్గర అండి. దేహి తిరుపతికి. ఉమ్
మీకు అరుణాచలంలో ఫ్రీ.
ఉ
ఫుడ్ ఆ అండి
అవునండి. అరుణాచలంలోనే ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేశారండి. ఆ తిన్న ఫ్రీ ఫుడ్ కూడా ఎంత బాగుందంటే. మన ఇంట్లో తిన్నట్లానే ఉందండి ఫుడ్.
అవునండి మీరు పొద్దు సాయంత్రం.
ఓ ఓకే అండి. ఓ
ఉమ్
అరణ.
గోల్డన్ టెంపుిల్ కి వెళ్ళనప్పుడు
చెప్పండి వినిపిస్తుంది
మీరు గో మేము గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళినప్పుడయితే అక్కడ ఫ్రీ స సత్రం ఎం లేదు కానీ మేమైతే బయట తిన్నామండి
ఓకే అండి అంటే అహ అక్కడ ఫ్రీ అన్నదానం పెట్లేదు
ఆ పెట్టలేదండి
తిరుపతిలో అయితే పెట్టారా అండి ఎలా ఉంటుందండి భోజ జనాలు
భోజనం అయితే టీటిడి వాళ్ళు చానా సూపర్గా చేస్తారండి చాలా రుచి
అవునండి అంటే ఆ భోజనాల్లో ఏమేం రిలేటెడ్ పెడతారండి వాళ్ళు
గుతొంకాయ ఫ్రై పెడతారండి ఇంకా బెండకాయ ఇంట్లా నార్మల్ వెజిటేబుల్స్ పెడతారండి పప్పుచారు పాలకూర పప్పు రైస్ కర్డ్
స్వీట్ ఏం బెట్టార అండి అక్కడ
నాకంత ఐడియా లేదండి కానీ తిరుపతి లడ్డూ అయితే చాలా బాగు
అదైతే ఫేమస్ కదండి ఎవ్వరు ఎలాంటి వారైనా కూడా తిరుపతి లడ్డూర్ని తే ప్పీచ్ కొని మరి తిన్
అవునండి చాలా బాగుం టుంది ఇంకా అది అ లడ్డు
ఇప్పుడు మనం తిరుపతి వరకు కూడా వెళ్ళకుండా ఇక్కడనే మనకి హిమాయత్ నగర్ లో టీటిడి లో దొరుకుతుందండి తిరుపతి లడ్డు
అవునండి నేను కూడా వెళ్ళానండి అది టీటీది టీటీదిది ఒక గుడికి వెళ్ళామండి దాని పేరు గుర్తొస్తలేదు కాని ఆ దాంట్లోనయితే వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారంటే ఒక టెన్ ఫీట్ హైట్ మొత్తం జువెలరీతో సూపర్
ఎక్కడండి బిర్లా మందిర్ కెళ్ళిరా ఆన్ చెప్ ప్తున్నారా
కాదండి టీటిడిది మేము ఒక గుడి
ఓకే అండి ఏది జూబ్ బ్లీహిల్స్ లో వెళ్ళారా అండి
అక్కడనే కావచ్చండి నాకంత ఐడియా లే దు
కే
అక్కడ ఇంకా జగన్నాథ ఆలయం కూడా ఉందండి జగన్నాథ స్వామి ఉంటడు కదా
స
ఆ సేమ్ పూరీల ఎట్లాంటదో అట్లనే ఇక్కడ కట్టించారండి అది కూడా వెళ్ళామండి ఓక్
ఓకే ఇంకేం పుణ్యక్షేత్రాలు చూసారండి
పుణ్యక్షేత్రాలంటే అంతా నా చిన్న ఇప్పుడే చూసానండి పె పెద్దగాయినప్పుడు కంటే ఇప్పుడుంటే చదువు స్టడీస్
టైం ఉండట్లేదు కదా అండి పోవడానికి వెళ్ళడానికి కూడా
ఆ అందుకేను చిన్నప్పుడైతే బానే చూస్తా
ఫ్యామిలీ అంతా వెళ్తారంండి జాయింట్ ఫ్యామిలీ అందరు కలిసి పుణ్యక్షేత్రాలకి
జయింట్ ఫ్యామిలి ఫమిలీ అంటే ఎప్పుడు అలా వెళ్ళలేదు కానీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో వెళ్తామండి మేము ట్రిప్పు ఏమైనా ఉంటే మీదే మన్న జాయింట్ ఫ్యామిలీయా అండి లేకపోతే మీరు జాయింట్ ఫ్యామిలీయా అండి లేకపోతే ఇట్లా నలుగురే ఉంటారా అండి ఆ సారే టైం అయిపోయింది